హలో
హమ్ అండి బాగున్నారా బాగున్నారా ఏం చేస్తున్నారు
ఏంటి అండి వంటైంది ఇక పిల్లలు వచ్చే టైం అనే వాళ్ళని తీసుకురావాలండి
అవునా ఉహుమ్ షాపింగ్ మేమాన్ బట్టలు చదురుతున్నా
ఆహా చేస్తామండి షాపింగ్
నేను తీసుకున్నారు పండగ ఆ తీసు కోవాలండి ఇప్పుడు
ఆ స్కూల్ స్కూల్కిళ్ళడి వెళ్ళ
ఉహుమ్ పిల్లలా కు తీసుకున్నారా అ బట్టలు
ఆమ్
హలో
ఏం కర్రి వండిటలండి మీరు మీరేం కర్రి వండిడ్రు హలో
పప్పు వండా మీరేం చేశారు
అవునా పప్పే వండుతున్నా
ఓహో అవునా పండగ ఏం
మీరేమి ఓడిన్రు ఇంకా ఉండలేద అన్నారు కదా
ఆహ్ ఒండాలే పారిస్ కొ టారా ఇండస్ లో ఉంటారా
డ్రెస్సులే కొంటానలే ఎక్కువ ఇ ఇవయితే కొంచెం అటు ఇటు వేసు ట కంఫర్టబుల్ ఉంటుంది ఇకా ఇద అయితే కష్టమయిపై హమ్
మ్యారేజ్ల కి సారీస్ కడతారా
ఆహ్ మ్యారేజ్ అయితే సారీస్ ఎహ్ కడతా
ఆహా
హమ్
ఎక్కడ షాపింగ్ మాల్ లో ఛేస్తారా
బయట కూడా చేస్తామండి బయట బయట చేస్తాండి తకు క్కువ షాపింగ్ మాల్ లో బయట అయితే కోన్చం తక్కువకు వస్తాయి బట్టలు ఆది బయట కూడా చేస్న
ఆహ్ అరే చిన్న చిన్న షాప్లల్లా తీసుకుంటాం ఎందుకంటే మనకు నకునందారు అస్తదీ కాబట్టి తీస్ సుకుటం
ఉహు
షాపింగ్ మాల్ లో ఎక్కువ కాస్ట్ ఉ ఉంటుంది మళ్ళీ ఫిక్స్డ్ ఉంటాయి ఆడా కాబట్టి
హమ్
వినిపిస్ ద అండి నా వాయిస్
వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
అదే అక్కడ చిన్న చిన్న షాట్లు తీసుకో ఎ తీసుకుంటా
బట్టర్ మంచి క్వాలిటీ చూసి తీసుకుంటట్టుంది
హమ్ అవునండి కంటెగా షాపింగ్ మాల్ అంటే మనం మనావల్లా కాదు ఎందుకంటే అక్కడ ఫిక్స్డ్ ఉంటాయి అట్లా ఉంటుంది ఆ ఆ
ఉమ్ అవును
విక్సన్ మ తడాాల
షాపింగ్ మాల్ అల్ ఏమంట ఇళ్లిడదారు అమ్దారు ఇదే ఆ అదే అదే డ్రెస్ బయట చూసా అదే క్వాలిటీ ఉంటే తెలుసా నేనైతే కోటిలో కంపల్సరీ చూస్తాను తెలుసాను
ఉహుమ్ అవునా
ఉమ్
ఉహుమ్ ఉమ్ బాగుంటాయి కుటీలో డ్రెస్సు
ఇ బాగుంటాయంండి ఒకసారి షాపింగ్ చేసా నేను
ఉమ్
పర్లేదు బానే ఉంటాయి అవి అవే షోరూమ్ లో చూసా అ తెలుసా కాస్ట్ త కొండది అబ్బయ బట్లో షోరూమ్ కలో చసాను నాకదతే పరిశ అనిపించింద జోకసలట్ ఆ ఉమ్
అక్కడ ఇక్కడ ఎంత డిఫరెంట్ అండి
నేను మా స్ట్లోకి ఒక డ్రెస్ తీసుకున్నా అండి ఫెస్టివల్ అప్పుడు ఆమెకు త్రీ ఫిఫ్టీ పెట్టి తీసుకున్న టాప్ టాప్ తీసుకున్నా అదే టాప్ కాస లో కనిపించింది కాకపోతే టాప్ కనిపించలేదు ట సెట్ ఇచ్చి ల్దా అడ్రస్కి సెట్ చే చున్న టాబ మరి అ మంచి గట్టటిక్ గుూడేంలో మామలునే అది దాకి పన్నెండందల ర చెప్ప చూష పన్నెండ వందల భ చూసిన
వామూ
చాలా డిఫరెంట్ అద సేమ్ అదే ఐటమ్ అల్లా హు
ఆ
సేమ్ అదే ఐటం చుస్నా ఉమ్ ఆ ఎంత పంచుని ట్రా ఆడకేడికి ఎంత డిఫరెంట్ విలా ఆడకేడికి ఖచ్చితంగా ఉంటదండి ముసరి ఇట్లంటాది డ ఎప్పుడైన్నా మళ్ళా కట్టపోయినప్పుడు షాపింగ్ చేసాన్స్ అప్పుడు కూడా ఇక్కడ తక్కువ తీసుకుంటాండి అట్లు
ఉహు అన్నా అక్కడ తీసుకుంటారిగా కోటీలో పో చార్ మిన అందిం తీసుకుండ్ర మీరు చార్మినార్ దగ్గర తీసుకుంటారా
కోటి ఇది మా వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు కోటికి వెళ్దాం ఎప్పుడైనా అందుక అక్కడే తీసుకు చార్మినార్ ఎప్పుడు వెళ్ళలేదండి అక్కడ ఊరు బానే వు డా చూసి తీసుకోవాలి చార్మినార్ కాకుండా ఇంకొకటి ఏదో ఉండండి ఏదో బజారు ఉంటది అక్కడ అక్కడ నుంచి వీళ్ళంతా తీసుకొస్తారు అక్కడ ఇంకా బా తాక్కు ఉంటందిట
ఆహా ఎక్కడా
కుక్కడిపల్లియా కుక్కడిపల్లి కూడా అదేదో ఉంటరండి హైదరాబాద్ కి దగ్గర కూ కోటికి దగ్గరే
ఉహు ఆహా బస్ పెన అ బాగుంటాయా
బాగుంటాయి రేటు కూడా తక్కువంటాయండి క్వాలిటీ కూడా బాగుంటది
ఊహు అవునా కాస్ట్ మంచిగనే వుంట్జ్ కాస్ట్ మంచిగా ఉంటుంద అంటడి క్వాలిటీ
క్వాలిటీ బానే ఉంటది కాస్ట్ కూడా మంచి తక్కువగా వస్తుంది
నా ఆ
తిన్నారా అండి టిఫెన్ చేసారా
టిఫిన్ చేసారా
ఇ
హలో
అదే ఎక్కడ షాపింగ్ చేస్తే బాగుంటదని అడిగాం అందుకి
మ్ ఏదైనా ఓకే
ఇక్కడ ఖమ్మంలో కూడా ఆఫర్స్ పడ్డాయంటాయి కదా మాంగళ ఓపెరి
అవునవును సి సిఎంఆర్ లో కూడా ఆఫర్ ఉంది ఇప్పుడు తెలుసా అండి పెళ్ళి పెళ్లిి షాపింగ్ చేస్తే వాళ్ళకి వెండి కాయిన్స్ ఇవ్వడం అవి ఉన్నాయి
అ
మ్
ఆ
ఉ
ఏమి పెళ్ళికంటే మనం ఈ పెళ్ళి షాపింగ్ అనే మనం చేయలేం కదా
మ్ మ్
ఇల్లూ షాపిింగ్ చేయలే అే నార్మల్ గా శారీస్ ఎంత తుంటే అందారు ఆఫర్ థాంక్ యూ
ఆ శారీస్ అంటే శారీస్ తక్కువ లే కానీ డ్రస్లే తీసుకుంటాం
అన్ని అంటదా ఎమ్మ సేమ్ మత్త ఆయనతోనే కదా పాప్కార్న్
చూళ్లే నేను అట్ల అక్కడ
ఉమ్ అవున వెళ్ళ లేద
ఓ
ఈ
ఆ
ఇప్పుడు ఆఫర్స్ మంగల్య ఓపెనింగ్ అయింది కదా ఆఫర్స్ బాగున్నాయి మనీ మ మొబైల్ లోస్ స్తున్నాయ్ ఇన్స్టాగ్రామ్లొస్తున్నాయ్ ఆ మిస్ మి షూస్ ఏస్తారా
ఎట్లా
మొబైల్లో యూసరా మ మొ హంగణ
ఆ అదేం లేదండి అంటే ఎప్పుడంటే ఎప్పుడనా పోయినడే చూస్తా చెక్ చేసి అట్లా వస్తా లేదంటే పర్టికులర్ ఏమి ఉండదు ఆన్లైన్ లో కూడా చూస్తా ఆన్లైన్ లో కూడా తక్కువ ఉంటది ఆన్లైన్ లో ఆఫర్లు ఉన్నప్పుడు చేస్తా ఆ
ఏ మీది
ఆ వినిపిస్తుందా వాయిస్ నాది ఆ మీషోల అండి మీషోల్ మీషోలో మీషోలోనే అండి మీషోలనే తీస్ కుంటాం అది కూడా ఆఫర్ పెడతారు కదా అప్పుడు బుక్ చేసుకుంటా మంచిగస్తాయి అందులో కూడా
ఆ హా
ఉమ్
మళ్ళా రిటర్న్ ఎప్పుడైనా పెడట్టార మరి రీ టైమ్ పెడతారాండి మళ్ళీ ఎప్పుడైనా
అర్ధం కాలే నాకు
రిటన్ పెడతారా మరి మంచి రాకపోతే అంటున్నా.
ఆ రిటర్న్ పెట్టేస్తాను నేను మంచిగా రాకపోతే నచ్చకపోతే పెట్టేస్తాను క్వాలిటీ బాగా లేకపోతే పెడతా. వేరే ఇష్యూస్ ఉంటే ఏం పెట్టాను కానీ క్వాలిటీ బాగా రాకపోతే ఖచ్చితంగా పెడతా. క్వాలిటీ చూసి పెడతా
ఆ
అదేం అంటే అసలు ఫస్ట్ బుక్ చేసుకుంటున్నప్పుడు అది కాటన్ క్రేయన అని ఇట్ల క్లాతులు చూపిస్తారు కదా. చూసుకునే కాటన్ బుక్ తీసుకుంట వరకు కాటన్ వచ్చిందంటే ఏం లేదు కాటన్ మిక్సింగ్ ఏమైనా వచ్చి కరబైతాయి కదా పెట్టుకోలేం
ఆహా అవునా మ్మ్ అదేం పోతున్న ఎక్కడ షాపింగ్ చేస్ సగం వత్తది మీకు తెలుస్ ఉంటది కదా అని కాల్ చేసాను మీరు వస్తారా షా. షాపింగ్కి
అ చేస్తామండి అప్పుడప్పుడు
ఆ ఉగాదికి చేసావా షాపింగ్